ఊమ్మ్ హాయ్.
ఓకే.
ఎలా ఉన్నారు.? హలో ఎలా ఉన్నారు.? ఆ విన్పిస్తుందిలేండి బాన్నారా.? ! ఊ బాగున్నాం. ఏం చేస్తున్నారు.?
ఏం జేస్తాలేమండి ఖాలియె., కంప్లీటై. పోయింది. మీది అయిపోయిందా.? !
అయింది. ఏం చేస్తున్నారు.?
ఏం లేదండి, కాలియే.
ఊమ్మ్. ఏంటండి ఏం ఏం చదువుకుంటున్నారు ఇప్పుడెమన్నా.?
నేన్ బీటెక్ జదుతున్నా. నా అండి. !
అవునా. కే. బీటెక్ తర్వాత నెక్స్ట్ ప్లానెంటి.? ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా.?
అంటే జాబ్ జేద్దమన్. టున్నాను అంతే దాని, మీరేం జేస్తున్నారండి.?
ఊ ఖాళీగానే ఉన్నా ఇంట్లోనే.
అవునా ఊ ఏం జేస్తూ ఉన్నారు.? తిన్నారా.?
తిన్నాం‌. మీరు.? ఏం తిన్నారు.?
ఈ టమోటో రైస్.
ఆఓకే, పెరుగన్నం దిన్లేదా ఈఎస్.? సంబర్ సీజన్ లో పెరుగు ప్రిఫేర్ చేయండి బాగా. !
అవునండి చెయ్యాలి, ఊమ్మ్ మంచిగా చల్లగా ఉంటది పెరుగు తినడం వల్ల. ఆవును ఊమ్మ్.
ఊహ్మ్. ఇంకేంటండి నెక్స్ట్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా.? ఏమన్నా.? బిజినెస్ చేయాలి ఒకవేళ. జాబ్ వచ్చిన్ తర్వాత, ఈ టైప్ ఆఫ్ ఏదన్నా ఉంది అనేకి.
ఇప్పట్కైతే ఇంకా ఏమ్ అనుకుంటలేన్ గాని, ఏదనా బిజినెస్ చేద్దామని అన్ అన్నానండి. ఇంకా ఇప్పుడుకై. తే ఏం ఐడియాస్ లేవ్, ప్రస్తాన్కైతే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసి జాబ్ జే. జేయడం అన్.
ఓకే.
మీరేమనిస్తారా. ! మాక్ అలా ఐడియాలు ఏమన్నా.
ఏవైనా ఇంకా ఫ్యూచర్ లో ఇది తగ్గుతదనేది ఏం. లేదు, క్లాతింగ్ బిజినెస్ బెస్ట్, బెటర్ ఎందుకంటే ప్రతి ఒక్. ఒక్కరు ఇప్పుడు తినే తిండి అయినా ఒకసారే కూడా మార్చుకుంటారు కానీ వేసుకునేే బట్టలు మాత్రం మార్చకోడు కదా ఎవరు కూడాడా నా సజెషన్ ఎప్పటికి క్లాటింగ్ బిజినెసే
దానికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు ఇప్పుడు
బెనిఫిట్స్ గానీ డిమాండ్ ఒక ఇప్పుడు టు వంటి వాడైనా జస్ట్ ఇంకా ఏమి లేని వాడు కూడా ఒక పూట తినకపోయినా నా ఆ మనీని అట్లయిత్తే పెట్టుకొని ఒక మంచిగా వేసుకోడానికైనా ఇది చేస్తారు ఇంకా తినే మనం ఫుడ్ బిజినెస్ అలా పెట్టాలనుకుననా లేరు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వచ్చే కొద్దిీ ఇంకా ఎక్కువ అవుతుంది ఏవైనా గాని మంచిగా ఇది పడిపోదంటే క్లాతింగ్ బిజినెస్ క్లాథతింగ్ అండ్బోటిక్
బొట్టిక్ ఏదన్నా మంచి బొట్టిక్ పెట్టుకొని లైక్ ద జనర్వేరిలో మంచిగా
ఇప్పుడు ఉండే బొటికి ఉండే అసలు డిమాండ్ మనం కడుపుకు తినే ఫుడ్ అడ్డు కూడా ఇది అయిపోయింది దానికి వున డిమాండ్ దానికిన్న పవర్ మనం అది ఏమి క్యాచ్ చేయలేకుండా ఉన్నాం అంటే ఏం ఇయర్ ఇయర్ కి మారిపోతా ఉంది ఇయర్ ఇయర్ కి మార్కెటింగ్ లో కూడా ఏవైనా గాని మారిపోతూ ఉన్నాయి ఓకే ఈ సమ్మర్ సీజన్ లో మీరు ఏవైనా ఈ సమ్మెర్ సీజన్ లో మీరు ఎక్కువ ఏ క్లాతింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు
అదమని
మోస్ట్లీ కాటన్ అదే ఏమైనా కొద్దిమంది ఆహా కాటన్ కంటే బెనారస్ లేదా సిల్క్ లేదా ఎన్నో సాఫట్ ఆ తర్వాత ఎన్నో టిష్ అ చేస్తారు కదా మీరు ఏమైనా మీరు ఎక్కువ ఎవరికైనా ప్రిఫేర్ చేయాలనుకున్నా
మోస్ట్లీ లైక్ సాఫ్ట్ గా ఉండే క్లాత్స్ ఏవన్నా
ఓకే దాని పనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారా
ఆ అంతే కదా అంది మీరేది ప్రిఫర్ చేయిస్తారు చెయాలంటే
మోస్ట్లీ కాటన్ మోస్ట్లీ కాటన్ అంతే కాటన్
ఆ అదే అండి కో అత్తన అయితేనే బెస్ట్ సమ్మర్ కి ఇంకా బ్లాక్ వేయడం తగ్గ ఇచ్చుకున్నా కూడా బెస్ట్ బయటికి వెళ్ళినప్పుడు అందు ఎందుకంటంటే ఆ ఎండలు వాచిపోతున్నాయి
అవునా వర్షాలు అలా ఏం లేదా
ఏం లేదు ఎండ అసలు తగ్గట్లేదు ఎంద రుజి రోజు సి మీకంటే ఏమన్నా వర్షాలు అలా ఏమన్నా పడుతున్నాయా
మాకు ఉగాది ముందు రోజు వర్షం పడిందండి అదే ఇంకా తర్వాత వర్షం ఫుల్ ఎండలు ఫుల్ వాచిపోతా ఉంది మీకు ఆ మీకు టౌన్ అంటే ఇష్టమా లేదా పల్లెటూరు అంటే ఇష్టమా మీకు ఆ రెండు దానిలో ఏది మోస్ట్లీ
పల్లెటూరే ఇష్టమ అండి
అవునా పల్లెటూరులో ఉంటే నీకు ఏది ఫేవరెట్ పల్లెటూరు కంటే ఇది పల్లెటూరు అంటే ఒక బ్రాండ్ అని ఇలాగ ఏమని అనిపిస్తుంది
అంటే అక్కడ అక్కడున్న వాతావరణం ని అండ్ పల్లెటూరులో అంటే లైక్ మన వాళ్ళు అందరూ ఉంటారు టైమ్ స్పెండ్ చేయచ్చు బాగా అండ్ అక్కడ వాతావరణం గానీ మంచిగా టైమ్ స్పెండ్ అలా అయిపోతూ ఉంటది కద బోర్ కొట్టనా ఇప్పుడు లైక్ పొలలు చుట్టూ అయినలా తిరిగి రావచ్చు మంచిగుట్టది ని నైతె టౌన్ అయితే బయటికి వెళ్తాం గాని అంత ఫ్రీ అనిపించదు
అంత ఎంజాయ్ చేయలేమంటదా
ఆ అంతే కదా ఇక్కడ ఈవిని పల్లెటూరు పల్లెటూరే అండి ఆ అంతే ఉ మంచిగా ఉంటది ఇదైతే ఈవినింగ్ అలా తిరగడానికయినా అంతా
అవునా మీకు ఫుడ్స్ లో ఏం బా ఫేవరెట్ ఇది ఫుడ్ నాకు ఇష్టం అనేలాగా
బిర్యానీ అండి
ఆల్మోస్ట్ అందరుూ బిర్యానీ కానీ ప్రిపరేషన్ చెప్పాలి కదా
ప్రిపరేషన్ మనకు రాదు అదిన్న మనంత ఇష్టం
ఇంట్లో చేసుకొని తినడం ఇ ఇష్టమా బిర్యానీ లేదంటే ఆ అఔట్ సైడ్ హోటల్స్ దాబా అలా ఉంటది కదా
మంచిగా ఇంట్లో చేసుకోవడం ఆ హెల్దీగా మంచిగా చేసుకోవచ్చు కదా
బిర్యానీ అంటే ఇష్టం కానీ దాని ప్రిపరేషన్ మీకు తెలిదు ఎట్లా అండి అట్లాంటే ప్రిపరేషన్ తెలుసుకోవాలి కదా బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఇది వేస్తే ఆ స్పైసెస్ వస్తంది అని మీ
అవును తెలుసుకోవాలండి అంటే ఎందుకని ఇంకా ఎలాగో తెలుసు న్నా చేసేది ఏం ఉండదు మనం
అవునా ఉగాది ఫెస్టివల్ రీసెంట్గా రీ రీసెంట్ గా ఉగాది ఫెస్టివల్ అయింది కదా ఎలా చేసు
అవునం చాలా బాగా చేసుకున్నామండి
అవునా ఎక్కడన్నా వెళ్ళారా
ఆ టెంపుల్ ఎల్లినమ్ము అంతే
అ అలా మళ్ళీ ఉగాదికేమన్నా వెకషన్స్ అలా వెళ్ళారా
ఇంకా లె
మ్ ఎంజాయ్ చేసారా మీరు బానే హలో
అది పక్ష